హలొ హ చెప్పు ఏం చేస్తున్నవ్
ఏమ్ లే
తిన్నార
మా ఇంటికి వచ్చాము ఇంకేడా లేదు ఇంక
అవునా ఎప్పుడు వచ్చినావ్
హలో
ఎప్పుడొచ్చినా వ్
ఆ మండె మండె మండే ఈవినింగ్
అవున
హెలో ఉమ్ మని ఇబ్బందిగా వచ్చి ఇటోచ్చేసినా ఎం చేస్తనవ్ ఎంచేస్తనవ్ తిన్నవ
ఏం తిన్లే అది
తిన్నవ
ఆ తిన్న టిఫిన్ చేసిన
ఏం టిఫిన్
ఇడ్లి
ఆహా ఎక్కడున్నావ్ ఇంట్లోగ
ఇంటి దగ్గర్నే ఉన్న
ఆహా అవున ఎట్ట జరుపుకున్నారు ఫెస్టివల్ సారు ఇయాల డ్యూటికెల్లిండు.
ఊహు
ఆ ఇల్లకు ఇంక హాలిడే లే కదా మళ్ళా రేపటి నుండి హాలిడేస్ హాలిడే
ఊహు
ఇయాల రంజాన్ అయితే బాగుండు రెండు రోజులు కలిసొచ్చు కానీ
రేపటి హాలిడే ఉనికాద
ఎప్పుడు రేపు ఉంది ఈ రోజు లేదు కదా ఆ సండే సట ర్డే ఉంది కాని ఈ రోజు లేదు అంటున
ఆ ఇ రోజు లేదు
ఆహా
ఈ రోజు రంజాన్ ఉన్నా రేపు ఉండు మరి స్కూలు
ఆ అంతేంటవా సెకండ్ సాటర్డే అయి అవున అయ్యిండచ్చు అవును ఇదే గురువారం అత్తె శుక్రవారం అత్తె అయిపోవు ఉగాదే,
హ్మ్
ఎం కాదులే ఎం చేద్దాం ఇంకా ఉగాది సెలబ్రేట్ చేసుకున్నారా హలో
అర్ధంకాలే
ఉగాది ఫెస్టివల్ మంచిగ జరుపుకున్నారా అంటున్నా
అ జరపుకున్నాం
ఆహా ఏమేమి స్పెషల్స్
హ్మ్ నథింగ్
చికెన్, మటన్
ఉమ్ అవి ఉంటాయిలే
ఉమ్ హు ఇంకా అక్కయ్య వాళ్ళు అన్న వాల్ వదిన వాళ్ళు వచ్చారా అన్నయ్య వాళ్ళు అక్క వాళ్ళు వదిన వాళ్ళు వచ్చారా
రాలే ఎవరు రాలా
అవునా నువ్వు మీ అమ్మే సెలబ్రేట్ చేసుకున్నారా
ఉమ్
నువ్వు మీ అమ్మే సెలబ్రేట్ చేసుకున్నారా
వదిన వాళ్ళు ఉన్నారుగా ఇక్కడనే ఉమ్ అంటే చిన్న వదిన వాళ్ళు ఇక్కనే ఉన్నారు
ఇంకా ఏం చేస్తున్నారు శారద పెళ్లి అయిపోయినట్టుంది పోలే ఎవరు శా శారద
పోలే పోలే ఎవరు పోలే
ఇంకా ఏం చేస్తున్నారు పంచాంగ చూసుకున్నావా
చూసుకోలే
ఏం రాశి నీది
నాది మకర రాశి అనుకుంటా
మకర రాశి ఆ ఏ ఇటురండి రీతూ ఇట్రా అయ్యో తీసేసిండ్రు ఎవరో స్టేటస్ పెట్టిలు తీసేసిల్లు మల్ల చూసేద్దాం అనుకుంటే
ఉ
ఇంకనాకాయ్ నాకైతే అవమానమయితే సేవన్ ఉంది చూడాలే
ఉమ్ ఉమ్
అవమానం సేవన్ ఉంది అంటానా తెలుసా నీకది అది ఆదాయం వ్యయం అవమానం రాజ్యపూజ్యం
సెవెను అంటే
తీసుకురపో చెల్లిని తీసుకురపో ఏమో దేనికి సెవెనో నాక్కూడా ఎగజాక్ట్ నైట్ అదే డౌట్
టెన్ కి సెవెన్ అయితే ఘోరంగా ఉంటది హండ్రెడ్ కి సెవెన్ అయితే ఒకే ఫైన్ ఇప్పుడు ఫోన్ కాల్స్
నైన్ ఫోర్టీనే లాస్ట్ అనమాట
ఓకే ఉ హు
ఇంక మా వోళ్లు బీబచ్చం చెత్తాళ్ళు
ఊమ్
మా పిల్లలు బీబచ్చం చెత్తాళ్ళు
ఈ ఆడ రూమ్ లో ఉండి ఉండి
అ త్రిషో ఇటు రా ఇంక త ఫోర్ మినిట్స్ అయ్యింద
హు హు హు ఫైవ్ మినిట్స్
ఇంకా
ఇంకా చెప్పు
వత్తానాగు ఇగ య్య
ఈరోజు వాళ్ళు
ఒక బాటిలు పట్టుకున్నావ్ ద నడు ఇంట్లకి నడు ఏఉ గుద్ త్తనొకటి ఈ ఇంకా కొత్తబట్లు వేసుకున్నావ పండగకి
ఆ ఏసుకున్న
ఏయ ని ఎప్ప వేసుకున్నావ
ఈరోజు ప్రశాంత్ గాన్ని కొడుకు బర్డే
ఈ రోజ ఫస్ట్ బేబియ సెకండ్ బేబియ
ఫస్ట్ ఫస్ట్లా
ఎప్పుడేప్పుడు పెళ్ల ఫస్టేన బేబి
గప్పడెప్పుడెప్పుడు టూ ఇయర్స్ అయితంది అప్పుడె బర్త్డే వచ్చింది ఇంకేంటి టూ ఇయర్స్ అయితంది టు సెకండ్ రా అం నీరు పుట్టే వన్ ఇయర్ అయితంది
ఆహాహ ఓకె మత్త పోయినవ్ మరి ఈ రోజు అం
ఈరోజు ఈరోజు
ఈ రోజ వెళ్ళాలియా
వెళ్ళాలి
ఇయ్యో ఇంకో ఇంకో ఇంకో నెంబర్తో ఎట్లా అంటే అక్కడ ఖాతాన్ని జోడించండి అని ఉంది చూడు కొత్తఖాతాన్ని జోడించండని ఉంటది దాని ప్రస్ చేసి ఇంకో ఇంకో నెంబర్ తొ లాగిన్ అవ్వాలి అంటే
కొత్త ఖాతాన్ని జోడించండి అని ఉంటది
మ్ హూ ఉహూ
అట్లీ ఫోనె ఈ ఫోన్లోనే
అహా చూస్తా
మీ మమ్మీ నెంబర్ ఉంది కదా మీ మమ్మీ నెంబర్స్ తో చెయ్ ఆరీగావ్
మ్మ్ మామయ్య ఫోన్ ఉంది మానాయన ఫోన్ ఉంది నా దగ్గర ఇంకో నెంబర్ ఉంది
ఆ ఉంకో నెంబర్ ఉంది గ అలా లాగినవ్ ఇప్పుడు ఈ కాల్ కట్టవగానే లాగినవ్వు
అమ్మ లేదు డ్యూటీకి పోయింది
వే ఇంకో నెంబరుందన్నవ్ గా
ఆ ఉంది కానీ నాకు ఈ విషయాలు తెలీదు ఓటీపీ ఒత్తదో రాదో
ట్రై చేయి ఇంకో నంబర్ ఉంది గా మీకు కాల్ అని కట్ అయిపోయనయ్ మ్మ్ ఇన్కమ్ కాల్స్ అన్ని పోయినాయ్ ఒక లాగిన్ అవుతాయంటే నేను ఇంకో నెంబరు కూడా చెప్తాను మమ్మీది చెప్తా మమ్మీ నెంబర్ చెప్తాను అవును ఓటిపి పోసే చెప్పు
మి అమ్మ నంబర్ తోనే లాగిన్ కానా సరే
ఇంకా
చెప్పు
ఒక టూ మినిట్స్
అ
ఇంకొక కాల్ అటెంప్ట్ చేస్త ఫైవ్ కాల్స్ కంప్లీట్ అయినాయి ఇంకో కాల్ అటెంప్ట్ చెయ్యి ఒకవేళ వస్తారు అ ట్రై చేస్తా ఆయాప్ అట్నే ఓపెన్ చేసి పెట్టు కాల్ కట్టవాగానె మరి వేరే కాల్ లిఫ్ట్ చేయకలేరు మళ్ళా ఒక కాల్ వేస్ట్ అయిది
ఆ
అ
ఒకసారి ట్రై చెయి పైన లావాదేవీలో ఉంటదు దాని క్లిక్ చెయ్యి నీకేమైనా అమౌంట్ వచ్చింది బ్యాంక్ అకౌంట్ ఇట్లా యాడ్ చేయమని వస్తే యాడ్ చెయ్యి
హ
రాదనుకుంటా నాకు తెలిసి న వు ఎ టాస్క్ కంప్లీట్ చేయలే టస్కు యూజ్ చెయ్యలే కదా నువ్వు రాదఅను కూంటు ఉన్న వరే ర నోట్ల ఇది నోట్ల ఇచ్చి తీ ఇంకో నంబర్ తో అయితే లాగిన్ అవ్ ై ప్రసెంట్ ఆ ఫిఫ్టీ సెకండ్స్
ఓకే
ఇంకొక వాళ్ళతోని చేసినాకాఅవ్వు
హు సరే
ముంత కారి ఇయ్యాల
ఈరోజు ఏమో ఎస్
ఏ
అ మ మండే రోజు వచ్చినావా నువ్వు
వచ్చిన ఏంటి ఎన్ ఆ హ
సరేలే ఓకే
టైమ్ అయిపోఇంది ఇంకో కాల్ చూసి నే చు అట్లనే
సరే